మ్మ్ చెప్పండి వినిపిస్
అ ఇది కూడా
ఆ ఏంటి
ఇది కూడా అస్సలు వత్తదో లేదో అని టెన్ష్ ఇనుపట్యా మ్
లేదు ఇందముందు అంటే ఇగ అట్లా కట్ అయిపేయింది కదా ఊకే అట్లా అయితయి అనుకో ఉన్న
ఉ గేనీ కాల్స్
ఆ టెన్ వరకు అయినాయి మ్మ్ మీ అయిపోయినాయా
ఈ ఫైటోలేజన్నా మూడు నై ఇవతేడున్నాె ఉన్నాయి ఇంకా ఫిఫ్టీన్ అది ఇంకా ఫిఫ్టీన్ వరకు ఉన్నాయి
అవునా ఎందుకు మీరు నిన్న ఎప్పటి నుంచి చేస్తున్నారు
నేను ఇవాళ నెక్ట్ ఇళ మార్నింగ్ నుండే ఆఫీస్ లో కస్టమర్స్ వచ్చేసరికి ఒకరు కాల్స్ మాట్లాడిన కట్ చేసిన ఇంకా బిజీగా ఉన్న
మ్మ్ హ్మ్
నా కొడుకుతులి వంట కుమండడి ఇరు వన్నయిట వాడు చేయాలి వన వన్ వందంట టటు వన్ వందంట టు అంటే ఇంకా చిన్న బాబు మాటలు రావు వన్ అని అంటే టూ అందు ఉన్న ఉన్న ఉన్న ఉన్న ఉన్న వన్
ఇంకా మరి ఇప్పుడు వంట చేయాలా మీరు
మా అత్తము చేసింది విం వినిపించి వింని ఉన్న బో బాసనలు అంటే గోలో ఈ పన్నెండు అవ్వుది ముడే అ లేట్ నైట్ వస్తది
మళ్ళీ ఎప్పుడు వెళ్తారు డ్యూటీకి మీరు
మార్నింగు ఇగయినది క్యాబ్ డ్రైవర్
ఆహా మీది మీరట్ మిమ్మల్ని అంటున్న నేను ఉ
అయినీనా మార్నింగ్ నైన్కి ఎల్లి ఈవెనింగ్ సిక్స్ కట్ల
అవునా
అంటే డ్యూటీ టైమింగ్స్ నైన్ థర్టీ టు సిక్స్ థర్టీ గాని అక్కడ డ్యూటీకి ఇక్కడ నుండి జల్ది ఏషిరు ఇవాళ అనే ఒక పావ్ గంట ట్వంటీ మినిట్స్ పడుతది కాబట్టి నైన్ బయలుదేరుత మళ్ళీ ఈవినింగ్ వచ్చేటప్పుడు థర్టీకి అక్క నుండి వస్తడు గని ఇక్కకి వచ్చేసరి సెవెన్ అయియి నేను మీకు కాల్ చేసినప్పుడు బస్సు లోనే వున్నడు
అవునా
ఉ బస్ లోనే ఉండన బస్ లోద్దు ఏ మార్ గర్ల్స్ది మాట్లాడు నువ్ తెల్లావనట్టు అన్నట్టు చేసినిగ రైన్ లో కూడ మాట్లాడు ఫోన్ల
అవును మరి ఈ రోజు ఏం వంట చేసారు
మార్నింగ్ దొండకాయ చెట్నీ చేసాను ఇగ మా అతమోలకు నచ్చిందో నచ్చలేదో తిన్నరో తినలేదో ఇదయ్తే మాతమ్మ టమాట ఆ కర్రీ ఏ ఉందండి
కలిసే ఉంటారా మీరు
లేదు లేదు మా బాబుకు మా బాబుల్ను చూసుకుందామని వచ్చింది మా అత్తమ్మ బాబుకి హెల్త్ బాలేదు నిన్ జస్కుందామని వచ్
అవును అవునా
ఊ అక్కడ మా ఊరికి తీసుకెళ్తే మంచి ఉంటలేదు అంటే తీస్కేలిలు ఒకరు టెన్ డేసు ఏమో పిల్ల ఏడసుంది దీస్ మీరన్ని అంటరు కదా రస పెట్టుకొని ఉన్నాడు బాగా
అవునా మీకు దూరంగా ఉండాలంటే అంత చిన్న పిల్లోడు ఇబ్బంది అయిత్ లేదా
ఉ రంగు పెట్టుకోమని పలే ఇ మళ్ల మా అత్తమో లు భయపడి తీసుకొనిచ్చిలు తీసుకోన్ ఇప్పుడు మా దగ్గరే ఉంటుంది రేపు అన్న ఎల్లుండి అన్న పోతాదంట ఒక నిమిషం లైన్ లో అ హ అ అదదు క ఎ క సప్ప ఆ బ లు హల్గా ఆ
ఉమ్ చెప్పండి
అస కావ
ఇంకా
ని చల్ కాగ అ
ర శివ మా
మీ మీ వాయిసు విన పడట్లేదు మీ పక్కన వాళ్ళ వాయిస్ విన పడుతుంది
బట్ట అకురాద
హలో
హలో
ఉమ్ నీ పక్కన వాళ్ళ వాయిసే వినబడుతుంది
అ మర్చర్చ వస కా పో చి త
వాయిస్ మీద వినబడట్లేదు చిన్న వస్తుంది
ంత
హ
ఆదాం
హలో
మ హలో
హలో మా మాట్లాడండి మాట వినబడట్లేదు మీది
ఒక నిమిషమే సిమ్ వేస్తున్నా జాత్ర బ ప అడ హలో బాబు నా కొడుకు సరి మధ్యాహ్నం బొమ్మలు పెటమానడు సెల్లూ సెలునే కింద కొట్టి దాని మీదనే టాయిలెట్ పోషందట
అవునా పని
అ సెలు పని చేస్తలేదు ఒకసారి సిమ్ ఎయిరా అంటే వాళ్ళ దాంట్లో చూస్తున్నారు మీరు మాట్లాడుతు మేము మాట్లాడు మీరు మాట్లాడవచ్చు ఏం కాదు కొంచెం టైం ఆగిన కూడా ఏం కాదు మా ఫ్రెండ్ అయితే మ పది అయిపొయింద బాబు కన్నం తిని ఇచ్చి
ఉ ఆ అవునా
ఇంకా ఎన్ని మినిట్స్ ఉందిరా కాలు
టూ మినిట్స్ ఉన్నది ఇంకా.
ఊ టూ మినిట్స్ మాట్లాడినాక నేను మళ్ళీ తర్వాత ఇ చేస్తాను బాబుకాన్నం తినిపించినంకా
ఆ సరే చెయ్యండి అప్పుడు
అంతలో నిపనివన్న ఉంటే చేసుకో
పో
ఏ ఈ
ఇంకా మరవుగాది టే అక్కడే ఉంటారా ఇంటికెళ్తున్నారా మీ అమ్మ వాళ్ళ ఇంటికి ఇట్లా.
చ్ ఏ మేల్లం ఉగాదికి ఇక్కడనే ఉంటాము. అన్నిటికి ఇక్కడనే ఉంటాము. ఒక సంక్రాంతికి దసరాకి పోతాం.
అవునా ఉగాదికి ఆ ఆఫీస్ హాలిడేనేనా
ఆహా ఓన్లీ మన హోలీకును, రంజాన్కే ఉంది ఆఫీస్ హాలిడే.
అవునా
ఉమ్
ఊహు
ఎక్కువ గవర్నమెంట్ ఓన్లీ సండే హాలిడే సండే హాలిడే ఫెస్టివల్స్ ఆ ఫెస్టివల్స్ ఏ ది హాలిడే ఉంటాది.
ఉహు సెకండ్ సటర్డేకి
ఉహు నో సెకండ్ సాటర్డే ఉండదుగా సెకండ్ సాటర్డే కి ఉమ్ అన్నే బబ్బర్ ఓన్లీ గవర్నమెంట్ హాలిడేస్ ఏ హాలిడేస్ ఉంటాయి తర్వాత కి సండేస్ ఆ అంతే ఇగ సండేస్ హాలిడేస్ పెద్ద పెద్ద ఫెస్టివల్ కుడు దస్ ర కస్తె ఒక రోజు సంక్రాంతి కి ఒక రోజు అట్లా మిగిలిన రోజు మనం లీవ్ తీసు ఉ క్యారెట్ కష్టమే ఇగ ఆ అక్కడ పెట్టినా కద క్యారెట్ అన్ని సగం సగం తింటాండు పడేత్తండు క్యారెట్లో
ఇంకా వేరే ఎక్కడైనా ఉన్నాయా మీ బ్రాంచెస్ ఇగ
ఈ ఇగ ఉన్నయి ఇక్కడ హైదరాబాద్ మొత్తం లో ఉన్నాయి
ఓహో అవునా
ఇప్పుడు టెన్ అయింది కదరా రిపోర్ట్ సబ్మిట్ చేసేయ్ నేను తర్వాత చేస్తా
ఆ ఓకే